హలో వినిపిస్తుందండి హాయ్ అండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి మీర ఏం చేస్తున్నారు తిన్నారా అండి
ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారా
ఆ ఆ తిన్నాను ఇప్పుడైతే తిన్నానండి మధ్యాహ్నం కి ఏం చేసుకోవాలో వంట ఆలోచి చిస్తున్నాను
అవునా మీరు వంటలు చేస్తారా అండి
ఆ చేస్తానండి నాకు చాలా బాగా వచ్చు వంటలు
అవునండి మీరు అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారా లే కుంటే అంటే ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారా అండి నార్మల్గా మీరు వర్క్ ఎం మీరు ఎంప్లాయయా అండి
ఆ అవునండి ఎంప్లాయండి
అంటే మీరు పీజీలో ఉండట్లేదా రూమ్ తీసుకొని ఉంటున్నారండి
ఆ రూమ్ తీసుకోనున్ ఉన్నాము వారు రా ఆఫీస్ కి వెళితే ఇపుడు ఆ కష్టంగా ఉంటుందండి అవునండి
జీబ్పెట్టేది ఒక ప ఐదు వేలు ఆరు వేలు అంటే మళ్ళ మన ఫుడ్ల కి సపరేట్ పెట్టు
సపరేట్ గా పెట్టుకోవాల్సి ఆస్తుంది అది ఏదో రూమ్ కై తే మనమే వంట చేసుకొని రోజుకి తినొచ్చు కదండి మన వంట టా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయండి
అవునండి
ఆ ఆ ఆ
అంటే మీరు ఏమేమి వంటలు చేస్తారండి మీకేమేయేం బాగా చేయడం వచ్చ అండి
ఉ నాకు అన్ని వంటలు వచ్చండి చాలా వరకు అంటే బేండకాయ పులుసు అని బేండకాయ్ కర్రీ ఆ బేండకాయ్ కర్రీ
ఆ
బేండకాయ్ ఫ్రైయి ఆ బిర్యాని చేస్తాను చికెన్ కర్రీ చేస్తాను మళ్ళి కోడిగుడ్డు కారం ఇస్
ఓహో మీర్ బా వంటలు చేస్
ఆ చికెన్ కారం గూడా చేస్తానండి చికెన్ తో కారం మీకొచ్చా అండ్
ఆ తెలీదండి
నే చెప్తా చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చికెన్ తో కారం
తెలీదండీ నాకు
అది చాలా రోజులు నిల్వ ఉంటుంది అది ఏం చెయాలంటే నేను ఆ రెసిపీ చెప్ తనండీ మీ ఇంట్లో ఖచ్చితంగా మీరు
ఆ ట్రై చేసా అండి ట్రై చేస్తా పక్కా ట్రై చేస్తానండి
ఆ ఫస్ట్ అయితే ఒక ఆ బాండవ తీసుకోండి అదే అండి పెనమ్ అంటార్ కదా
ఆవునవునండి
ఆ దాంట్లో కొంచం ఆయిల్ పోయండి కొంచెం ఎక్కువగానే పోయండి ఎందుకంటే అది కారం గదా
అవునువును
ఆ కొంచం ఎక్కువ ఆయిల్ పోసిన తర్వాత ఎర్రగడ్డలు ఉంటాయ్ కదండి సన్నలు సన్నలుగా గా అంటే పొడవుగా కట్ చేస్కొని ఒక రెండు మూడు కట్ చేసుకొని పెట్టుకో ఉండాలండి ఆ ఆ నూనె కాగిన తర్వాత బాండవ్ పెట్టి నూనె కొంచెం తగ్గిన్ అ ఈ ఎర్రగడ్డలు వేయాలండి ఈ ఎర్రగడ్డలు బాగ్ బాగా యేయించుకొని అంటే రెడ్ కలర్ గా గోల్డెన్ కలర్ గా మారేంత వరక్ బాగా యేచాలండి ఎర్రగడ్డలు స్మెల్ రాక్
అవునవును ఆ అవునవును అది గోల్డన్
అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఏంచాలి ఎంచిన్ తర్వాత ఒక ఆ ప్లేట్లొ తీస్ పెట్టుకోవాలన్
ఓకే
తర్వాత ఏం చెయాలంటే
ఉమ్
ఇవి ఉంటయయ్ కదండి ఆ కర్వేపాకు మీకు తెలుసా ఆ కర్వేపాకు ఒక రెండు రెమ్మలు అలానే వేసేయాలండి
ఆ
కర్వేపాకు అలానే వేసిన్ తర్వాత నాలుగు ఆ ఎండుమిరుప్ ఎండు మిరప
ఆ తెలుసు తెలుసు అండి ఎండుమిర్చి
ఆ ఎండుమిర్చి గూడా మనం ఒక అంటే మనం ఎంత కారం తినగలుగుతామో అంత తీస్ పెట్టుకోవాలండి
ఆ అంటే మనకు కారానికి తగినంత
కారానికి తగినంత
హా
మీరు ఎక్కువ కారం మేము తినగలుగుతామంటే ఎక్కువైనా చేసుకోవచ్చు లేదు ఆ మేము తక్ క్కువ తింటాము అంటే తక్కువైనా చేసుకోవచ్చు
అవునవును
ఆ ఇవి కూడా మంచిగా ఏంచుకొని అంటే మరీ నల్ల నల్లగ అవ్వకూడదు ఎర్రగా దోరగా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ వెల్లుల్లి పాయి ఉంది కదండి అంతా కొంచెం కూడా తొక్కు లేకుండా నీట్ గా తొక్కు తీసుకొని వెల్లుల్లిపాయ వేసి బాగా ఏంచాలండి అవి కూడా బ్రౌ బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ లోకి రావాలి
హా
అన్ని తీసి పెట్టుకోవాలి
ఓకే
తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఊ కొంచెం ఆయిల్ వేసి మనం చికెన్ అంతా బాగా కడిగి పెట్టుకోంటాం కదండీ
అవునవును
ఆ చికెన్ కి కొంచెం పసుపేసి మంచిగా అంటే మనం ఇవన్నీ ఏంచుకోనెలోగా అది కొంచెం మాగాలండి
అవునవును బాగా
ఆ ఫ్రై ఆ అది కొంచెం మంచిగా అంటే నానబెట్టుకుంటారంటారు కదా కొంచెం మ్యాగ్నేట్ అవ్వాలి తర్వాత ఈ మళ్ళీ బాండవ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఈ చికెన్ ఏదైతే ఉందో అ దాన్నేసి బాగా మీరు అది ఎంత గోల్డెన్ కలర్ లో రావాలంటే అంత గోల్డెన్ కలర్ లో రావాలండి గ మొక్క పట్టుకుంటే గట్టిగా అంటే మరీ అంత గట్టిగా కాదు గట్టిగా ఒక మీకు తెలుస్తాది కదండి
అవునవునండి
ఆ మనకి తెలుస్తాది అది చూడగానే ఆ ఓకే ఇది బాగా అయింది అని అర్థమవుతుంది అట్లా గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఇంకొక ప్లేట్ లో పెట్టుకోవాలి
ఓకే సపరేట్ గా తీసు
సపరేట్ గా ఇంకొక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి
ఓకే
అంతే అండి ఇంకా స్టవ్ తో ఇంకేం పనిలేదు తర్వాత ఏం చేయ్యాలంటే ఒక మిక్ మిక్సి గిన్ని తీసుకోవాలి
ఆ
ఆ ఇది మిరపకాయలు మీరు వేయించి పెట్టుకోన్నారు కదా మిరపకాయ వేయాలి మళ్ళి కరివేపాకు వేయించుకొని పెట్టుకున్నారు కదా కరివేపాకు వెయ్యాలి మళ్ళి వెల్లుల్లిపాయలు ఏంచి పెట్టు కొన్నారు వెల్లుల్లి పాయలు వేయాలి
ఉమ్మ్
ఆ మళ్ళీ ఎర్రగడ్డలు ఏయించి పెట్టుకోండారు ఎర్రగడ్డలు కూడా వేసెయ్యాలండి
ఓకే
ఇవన్నీ వేసిన తర్వాత తగినంత ఉప్పు ఏసుకోవాలి
ఓకే అండి
ఆ క్వాంటిటీని బట్టి మీకు ఎంత ఉప్పేస్తే సరిపోతుందో అంత ఉప్పు ఏసుకుంటే చాలండి అంత ఉ ఆ అంత ఉప్పేసుకొని గ్రైండ్ చేయండి
ఓకే గ్రైండ్ చేయాలి
ఆ ఆ అప్పుడే చికెన్ వేయ్యకూడదండి గ్రైండ్ చేయాలి ఫస్ట్ అది మెత్తగా అయిన తర్వాత తీసు కొని ఆ మీరు చేతితో పట్టుకొని చూస్తే కొంచెం పొడి పొడిగా మెత్తగా అయి ఉంటుందండి
అవున్లేండి
ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మెయిన్ ఒక్కో చికెన్ ఉంది కదండి
అవునవును
చికెను పెద్ద పంటే కొంచెం పెద్ద ముొక్కలే చేస్తాం కాబట్టి దాన్ని ఒక రొండుగా చిన్నలు చిన్నలుగా కట్ చేసుకోని ఆ మిక్సీ గిన్నెలో వెయ్యాలండి ఆ పొల్లోనే వెయాలి
అవునవును
ఆ పొడ్లో వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి
ఆహా
గ్రైండ్ చేసుకునే చేసుకునేసిన తర్వాత ఇంకొ ఆ మీరు ధనియాల పొడి తెలుసా అండి మీకు ధనియాల పొడి కొంచెం వెయ్యాలి
ఆ
ఇంకేమన్నా మీకేమన్నా మసాలా వేస్తే మంచిగా ఉంటుందంటే అంటే చికెన్ మసాలా వేస్తే మాకు కొంచెం తినాలినిపిస్తాది అట్లా అనుకుంటారు కదా మీ ఇంట్లో ఏమైన్నా మసాలా ఉంటే కొంచెం మసాలా వేసు కోచ్చండి మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొక్కసారి గ్రైండ్ చేసుకున్నారంటే
అహ
అదే చికెన్ కారం పొడి అండి
ఓకే
అ ఎంత బాగుంటుందంటే అండి దాంట్లో కొంచెం వేడి వేడి అన్నంలో ఆ కారం పొడి వేసుకొని అక్కడ కొంచెం నెయ్యేసుకొని
అండి
ఆ కొంచెం నెయ్యేసుకొని కొంచెం నెయ్యేసుకొని బా మీరు కలుపుకొని నండి ఆ చికెన్ ఫ్లేవర్ మీకు తగులుతుంటుందండి
అదే అండి మీరు చెప్తుంటేనే నోరూరి పోతుందండి ఇంకా చేస్తే ఇంకా ఇంకెంత బాగుంటుందండి
చాలా బాగుంటుందండి మేమైతే ప్రతిసారి అలానే చేసి నిల్వ చేసు కుంటామండి ఇలా కారం పొడులు
ఆ
ఎప్పుడైనా మీ ఇంకొక రెసిపీ చెప్తానండి మీరు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు అంటే మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ టైం లేదు నాకు ఎక్కువ ఆకలి వేస్తుంది
అవునవును ఆ
అలాంటప్పుడు మీర ఏం చేస్తారని మీరు తొందరగా అయి పోవాలి మంచి ఫుడ్ అవ్వాలి అనుకుంటే ఇంకొక రెసిపీ చెప్తానండి అది చాలా బాగుంటుంది
ఆ
అ ఏం చేస్తారంటే ఎగ్స్ అండి ఎగ్స్ ఉడకబెట్టేసుకోండి
ఎగ్స్
ఆ ఎగ్స్ అండి ఎగ్స్ ఇంకొక గ్యాస్ మీద ఉడకబెట్టుకుంటా ఉనండి ఈ గ్యాస్ మీద ఆ ఇది పెట్టండి పెనుం బెట్టండి ఆయిల్ పోయండి.
ఓకే
ఆయిల్ పోసిన తర్వాత మీరు ఏం జేస్తారంటే ఆ పెనం బెట్టే ముందుకంటే ఏం జేస్తారంటే కొంచెం ఆ కారం తీసుకోండి.
ఉహ్
మీకు కొంచెం ఎక్కువ గావాలనుకో క అంటే కర్రీ లాగా మాకు కొంచెం ఎక్కువ గావాలనుకున్నారునుకో క కారం కొంచెం ఎక్కువ దిసుకోండి. వెల్లుల్లిపాయలండి వాటికి తొక్కంతా తీసేసి మంచిగా వేస్ పెట్టుకోండి.
ఆ
కారం ఏయండి ఇంకేమైనా నీకేమన్నా మసాలా నచ్ తే మసాలా వేసుకోండి అంటే మసాలా పొడి చి చికెన్ నాకు చికెన్ ఫ్లేవర్లాగా కొంచెం స్మెల్ అలా రావాలంటే చికెన్ వేసుకోండి లేదు ఇంకేమన్నా కావాలంటే అట్లా కొంచెం మసాలా ఉంటుంది కదండి అది వేసుకోండి.
హాఆ
అది వేసుకున్న తర్వాత ఒక రోట్లో బాగా దంచాలండి అది
అంటే మీరు ఇవన్నీ మీ ఊరు సైడ్ చేసుకుంటారా అండి.
ఆ ఊరు సైడే గాదండి ఇక్కడ కూడా చేస్తానండి నేను
ఆ అదే మీరు అక్కడ ముందు నుంచి చేసుకుంటారు గదా అవి మీకు బాగా తెలుసు ఉంటాయి.
ఆ అవును, అవునండి అవునండి. ఇంకా మీరు దంచి పెట్టుకున్న తర్వాత అదొ ముద్ద లాగా వస్తుందండి, అంటే కొంచెం తగినంత ఉప్పు కూడా వేసి పెట్టుకొని బాగా దంచేస్తే అది ముద్దలాగా మెత్తగా వసుందండి.
ఆహా
ఆ ముద్దని తీసుకోని ఒక ప్లేట్ లో పెట్టుకొని
ఆ
ఆ యాఅంతలోగా ఈ గుడ్లు అనేటివి ఉడిగిపోతాయండి.
ఓహో అంటే గుడ్లు ఉడికేసరికి వేరే మసాలా మనం
వేరే మసాలా మనం తయారు జేస్ పెట్టుకో ఉండాలి.
ఓకే
ఇప్పుడు ఆ పెనం పెట్టి ఆయిల్ ఏసి మీరేం జేస్తారంటే కొంచెం మీకు ఇది మెంతులు ఆవాలు తెలుసా అండి.
ఆ అవునండి అవి మెంన్ తులు మళ్ళా ఆవాలు ఎంచ్చేసి మిక్సీ వట్టాలి వాటని.
అ అవునండి అది కూడా ఆ పొడి కూడా కొంచెం ఎత్తిపెట్టుకోండి.
ఆ
తర్వత ఏం జేస్తారంటే ఎగ్స్ వేయండి, ఆ ఆయిల్లో ఎగ్స్ వేయండి.
ఆ
కొంచెం దోరగా ఏయించుకోండి అంటే ఆమ్ ఆ ఎగ్స్ ని ఏయించి పెట్టుకోవాలండి కొంచెం తోరగా
అవునవును
ఆ ఎగ్స్నీ తీసి పక్కన బెట్టేసేయండి.
ఓకే
పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు ఏయండి.
హా
ఆ తర్వాత ఇది మనం ముద్దుంది కదండి ముద్దె ఏసేసేయండి
అదే ఇది
ఇదే మిగతాది ఏంది ఆ కారము పెల్లుల్లిపాయలు ఉ ఉప్పు ఏదో మసాలా వేసి మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఆ ముద్ద వేసేయండి
ఆ
ఆ ముద్దే ఏసిన తర్వాత బాగా కలిపెయండి ఆయిల్లో
ఆ
అబ్బా అప్పుడు వస్తుందండి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది
అంటే నార్మల్గా నాకు వంటలు రావండి ఎక్కువ చేయలేను అంటే చిన్న చిన్న వాటిని చేసానంతే అది మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుందండి అసలు
ఆవు నండి ఆవి నొరు ఊరు
ఇంకా ఈసారి నేను ఇంటికెళ్ళినప్పుడు అది ట్రై చేస్తానండి థ్యాంక్
ఆ అ అదే అండి దాన్ని కంప్లీట్ చేయనియండి
ఆ చెప్పండి చెప్పండి
తర్వాత అది బాగా ఏంచుకున్న తర్వాత గుడ్లు వేసేసి వేయించేసి మీకు పైన ఏమన్నా కొత్తిమీర అలా కావాలంటే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి
ఆ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి
థ్యాంక్స్ అండి నేను చేసేవి మీరు విన్నందుకు
ఓ ఓకే అండి సరే అండి బాయ్ అండి
బాయ్ అండీ